హలో
హలో
హలో
ఫోన్ ఎత్తినందుకు ధన్యవాదాలు బాగున్నావా రోజు ఎలా గడుస్తుంది
హలో నేను బాగున్నాను పర్వాలేదు ఎప్పట్లాగే మామూలుగానే ఉ ఉంది మే ఊళ్లో విశేషాలు ఏమిటి
విశేషాలు ఏమున్నాయి చెప్పండి ఎప్పట్లాగే పొద్దున్నే లేవడం కాఫీ తాగడం ఇక్కడైతే నగరాల్లో లాగా ఆడావిడి ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు రోజంతా ఏదో ఒక పనిలో గడిచిపోతుంది
పల్లెటూరు వాతావరణమే వేరు రోజు మీరు ఉదయాన్నే ఏం చేస్తారు
నేను పొద్దున్నే లేచి మా పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్ళు పోస్తాను ఫస్ట్ తర్వాత కాస్త వ్యాయామం చేస్తాను మీర ఎలా కడుపుతారు మీ రోజు
నేను కూడా ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసి పూజ చేసుకుంటాను తర్వాత మా అమ్మకు వంటింట్లో సహాయం చేస్తాను మిగతా సమయంలో పుస్తకాలు జడడం లేదా కా ఆ ఎదో ఒక నేర్చు లాంటివి చేస్తూ ఉంటాను ఖాళీ ఉండకుండా ఏదో ఒక పని పనిలో నిగ్నమై ఉంటాను
ఉహు మంచ అలవాటు
అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ చేంజ్ చేయాలి
ఉ ఖాళీ సమయాన్ని అలా ఉపయోగించుకోవడం చాలా అవసరం
అది చాలా మంచి అలవాటు ఖాళీ సమయాన్ని అలా ఉపయోగించుకోవడం చాలా అవసరం మా ఊరు ల్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు లేకపోయినా వ్యవసాయ పనుల్లోనూ పశువులను మేపడంలోనూ చేస్తుంటారు మనకు మనమే ఏదో ఒక పని సృష్టించుకోవాలి కదా
కరెక్ట్ ఖాళీగా ఆలోచిస్తూ కూర్చుంటే మనశ్శాంతి ఉండదు ఇంట్లో వాళ్ళకి సహాయం చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనిషికి కూడా ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం వేళల్లో ఏం చేస్తవ్ మరి
సాయంత్రం కాగానే స్నేహితులందరం ఊర్ చివరన్నా చెట్టు కింద కలిసాం అక్కడ అందరం కాసేపు కూర్చోని కబుర్లు చెప్పుకుంటము తర్వాత నగర్ లో నగరాల లాగా ఇక్కడ కాలుష్యం ఉండదు కదా సో స్వచ్ఛమైన గాలి పిల్ చ్కుంటూ కాసేపు నడవడం మాకు ఇష్టం మరి మీరు సాయంత్రం ఏం చేస్తారు
నేనైతే సాయంత్రం పూట మా ఇంటి దగ్గర పిల్లలకి చదువు చెప్తాను తర్వాత మా అమ్మతో కలిసి కూరాయలు పండించే పనులకు కొంచెం హెల్ప్ చేస్తా రాత్రి ఇగ భోజనం చేసిన తర్వాత అందరం కలిసి కాసేపు మాట్లాడుకుంటాం అంతే అ
ఉం చాలా సంతోషం ఉద్యోగం లేకపోయినా మన దినచర్యకు ఇంత చక్కగా ఆరోగ్యకరంగా మార్చుకోవడం చాలా గొప్ప విషయం పల్లెటూరి వాతావరణం మనకు ఒక ఓర్పున నేర్పిస్తుంది
అవును మీరు చెప్పింది నిజమే ఇక్కడ ఆహారం వాతావరణం మనుషుల మధ్య ఉండే అనుబంధాలు నగరాల్లో దొరకవు సరే మరి ఎన్ని విషయాలు ఇంకేమన్నా ఉంటే చెప్పు
ఉం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మధ్య లోనే అపేసాం కదా అన్న ఒక పల్లెటూరు గురించి ఇంకా మాట్లాడాలనీ ఉంది అనిపించింది మీ దగ్గర సమయం ఉందా
అవును తప్పకుండా మాట్లాడదాం ఇందాక మీరు చివర స్నేహితులతో గడిపే సమయం గురించి చె చెప్పారు కదా అసలు మీ ఊర్లో సాయంత్రం వాతావరణం ఎట్లాఉంటది
మా ఊల్లో సాయంత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి పక్షుల కిలకిల రాగాలు పొలాల నుంచి ఇళ్లకు వచ్చి తిరిగి వచ్చి పశువులకు గంటల శబ్దాలు వినడానికి చాలా బాగాఉంటాయి నాాలులో లాగా ట్రాగి శబ్దాలు అస్లు ఉంటయి అడవిడి ఇక్కడ ఉండవు మీ ఊర్లో సాయంత్రాలు ఎలా ఉంటాయి
మా ఊర్లో కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం కాగానే ప్రతి ఇంటి ము ముందు మహిళలు కల్లాపి చల్లి ముగ్గులు కూడా వేస్తారు ఆ సమయంలో వచ్చే ఆవు పేడ సువాసన మట్టి వాసన పల్లెటూరు ప్రత్యేకతను గుర్తు చేస్తాయి ఇగ ఆ తర్వాత ఏముంది దీపాలు వెలిగించి పూజలు చేస్తారు అంతే
అవును ఆ ముగ్గులు వేసే సంప్రదాయం పల్లెటూరందాన్ని మరింత పెంచుతుంది ఒకప్పుడు పల్లెల్లో సాయంత్రం పూట రచ్చబండ దగ్గర పెద్దవాళ్ళు కూర్చుని ఊరు విషయాలు మాట్లాడుకునేవారు ఇప్పుడు అలవాట్లు మీ ఊర్లో ఇంకా ఉన్నాయా
ఆ అవును ఉన్నాయి కానీ పూర్వం ఉన్నంతగా లేవనుకో ఇప్పుడు చాలా మంది టీవీ లకి ఫోన్లకి అలవాటు పడుతున్నారు కదా అయినా కూడా పొలం పన్లు ముగించుకొని వచ్చే పెద్దవాళ్ళు ఇప్పటికే రచ్చ బండ దగ్గర కూర్చొని వర్షాల గురించి పంటల ధరల గురి చి మాట్లాడుకుంటూనే ఉంటారు మీ ఊర్లో యువత కాల ఏం చేస్తుంటారు మరి
ఉద్యోగాలు లేని యువత ఎక్కువ శాతం ఉదయం పూట వ్యాయామం ఆటలు వైపు మొగ్గు చూపుతారు సాయంత్రం అయితే కబడ్డీ వాలీబాల్ అంటే ఆటలు ఆడతారు దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది కదా సమయం కూడా వృధా కాదు మీ వైపు అమ్మాయిలు ఖాళీ సమయాల్లో ఎలాంటి పనులు చేస్తుంటారు
మా దగ్గర అమ్మాయిలు అంటే ఎక్కువ ఫుడ్ పని మగ్గం పని నేర్చుకుంటుంటారు కొందరేమో ఇంటి దగ్గరనే ఉండి చిన్న పాటి తోటమాలి పనులు చేస్తూ కూరయలు పండిస్తున్నారు మార్కెట్ నుండి కొనే పని లేకుండా ఇంట్లోనే పండిన తాజా కూరగాయలుని పండించుకోవడం ఒక మంచి అలవాటు అలా మారేది మా ఊర్లో
నిజంగా అది చాలా గొప్ప అలవాటు రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం పల్లెల్లోనే దొరుకు తుంది మా ఇంట్లో కూడా పెరట్లో అరటి చెట్లు మునగ చెట్లు ఇంకా కొన్ని ఆకు కూరలు వేసాము రోజువాటిని చూసుకోవడం నీళ్ళు పోయడం నాకు ఒక మంచి వ్యాపకంగా ఆ మారింది.
అవును మొక్కలు పెంచడం వల్లా మనసుకి ఎంతో ప్రశాంతతా లభిస్తుంది. అంతేకాకుండా పల్లెల్లో వారానికి ఒకసారి జరిగే సంతా గుర్తుంది కదా. మీ ఊర్లో సంతే ఏ రోజు జరుగుతది? మీరు వెళ్తరా అసలు.
మా ఊర్లో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది, నేను తప్పకుండా వెళ్తా. అక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతులు తాము పండించిన వస్తువులను నేరుగా అమ్ముతారు. అక్కడ జరిగే బేరసారాలు, మనుషుల మద్య జరిగే పలకరింపులు చూడడం ఒక సరదా. నేనైతే తప్పకుండా ప్రతి ప్రతి శుక్రవారం సంతకు ఎళ్తా ఉంటను. మీ ఊరి సంత విశేషాలు ఏంటి మరి?
మా ఊర్లో బుధవారం సంత జరుగుతది. సంతకి ఎళ్లడం అంటే కేవలం వస్తువులు కొనడమే కాదు. పాత స్నేహితులని, బంధువులని కలుసుకొనె అవ కాశం కుడా నగరాల్లోని సూపర్ మార్కెట్లలో వస్తువులు నిశ్శబ్దంగా కొంటారు కానీ పల్లెటూర్లో సంతలో ఉండే ఆ కోలాహలమే వేరు.
కరెక్ట్ చెప్పారు. పల్లెల్లో మనుషుల మధ్య ఆత్మీయత ఎక్కువ. ఏవరైనా దారిలో కనిపిస్తే భోజనం చేశావా అని పలకరించే చే బలం పల్లటూరు వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఉద్యోగం లేకపోయినా ఈ ప్రశాంతమైన జీవిత నగర జీవితం కంటే ఎంతో మేల నిపిస్తుంది.
ప్రశాంతత స్వచ్ఛమైన గాలి, నీరు దొరకడం కష్ ష్టం పల్లెల్లో వనరులు తక్కువైనా ఉన్న వాటితోనే తృప్తిగా బతకడం ఇక్కడి ప్రజలకు అలవాటు.
అవును నగరాల్లో డబ్బు ఉండకఉండవచ్చు కానీ ప్రశాంతత, స్వచ్ఛమైనగాలి, నీరు దొరకడం కష్టం రాత్రి సమయం అవుతుంది. ఊరంతా నిశ్శబ్దంగా మారుతుంది. పల్లెల్లో తొందరగా పడుకొని ఉదయాన్నే లేవడం ఒక ఆరోగ్య కరమైనా అలవాటు.
అవును రేపు ఉదయాన్నే మళ్ళీ పనులుంటాయి. మీతో మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. పల్లెటూరు గొప్పతనాన్ని మరోసారి గుర్తుచేసినట్లుంది నాకైతే.
ఆ ఎందుకంటే పల్లెటూరు వస్తే ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది కదా. ఈ సిటీలో లాగా ట్రాఫిక్ జాములు ఏవి ఉండయి ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది పల్లెటూరుకి వచ్చి ఒక టూ త్రీ డేస్ స్పెండ్ చేయాలని.
హ్ నేను ఇప్పుడే పెరట్లో ఎండిన ఆకులను శుభ్రం చేసి మునగ చెట్టుకి పాతు చేస్తున్నాను. పొలం వైపు వెళ్తున్నారా, వాతావరణం ఎలా ఉంది అక్కడ?
నిజమే వింటుంటేనే నోరు ఊరుతుంది. మా ఊర్లో ఈ రోజు సజ్జ రొట్టెలు చేసారు. పాతకాలపు ఆహారపు అలవాట్లే పల్లెటూరు జనాల ఆరోగ్యానికి రహస్యం. సరే భోజనం ముగించుకుని సాయంత్రం వీలైతే మళ్ళీ మాట్లాడుకుందాం. కరెక్ట్గనే ఉందా. ఆమ్ సరేగాని
హలో ఏం చేయట్లేదు వట్టిగనే ఉన్నా.
ఇక క్యాజువల్ గానే మాట్లాడుకుంటే అయిపోతది.
హలో ఇంకేం చేస్తున్నావ్ మరి
ఏం లేదు స్టడీ అలుకోవాలి చదువుకోవాలి సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి నీ ఎగ్జామ్ ఎప్పుడు అయిపోద్దా అని వెయిట్ చేస్తున్న. నేనేమి ఎల్లను నీ ప్లానింగ్ ఏముంది చెప్పు
నాదేం లేదు చిహ చదువుతా నేను కూడా కానీ తర్వాత
మ్
నాకు షాపింగ్ చేయాలనిపిస్తుంది
మీ ఊరి గురించి చెప్పండి
నాకు షాపింగ్ చేయాలనిపిస్ తుంది మీరు ఈమధ్య ఏమన్నా కొత్త బట్టలు కొనుకున్నార?
లేదండి నాకిప్పుడు షాపింగ్ చేయాలనె ఇంట్రెస్ట్ లేదు మధ్యాహ్నం వేళల అసలుకే లేదు సాయంత్రం టైం లో అయితే ఆ చల్ల చల్ల గాల్లో షాపింగ్ చేస్తే బా అనిపిస్తుంది
అవును ఎండలు బాగ ఎక్కువ కొడుతున్నాయి కదా
వచ్చింది ఇంక ఎండలు తగ్గట్లేదు
మ్ వర్షాలు పడుతున్నాయా మరి మీ సైడ్ ఏమన్నా
ఆ పడుతున్నాయండి నిన్న చాలా ఘోరంగా పడింది మా విలేజ్ లో
మ్ మా విలేజ్లో కూడా పడుతుంది అంటే మాది కొంచెం సిటీకి దగ్గర ఉంటది కాబట్టి అంతగా వర్షాలు పడవు
ఆ చెప్పండి మీ విలేజ్ లో మీకు నచ్చే అంశాలు ఏంటిది నచ్చని అంశాలు ఏంటిది మీరు ఊరికెళ్తే ఎక్కువ ఆస్వాదించే పనులేంటి
నేను అసలు ఊరికెళ్తే ఏం చేయను ఇంట్లోనే ఉంటాను ఊర్లో అందరితో ము ముచ్చట్లు పెడతాము.
చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా లైక్
చూడదగ్గ ప్రదేశాలు అంటే మా దగ్గర ఏడిపాయల జాతర జరుగుతది
అవునా చాలా బా జరుగుతది అనుకుంటా
అవునవును మీరు కూడా వినే ఉంటారు దాని గురించి
అవును విన్న నేను ప్రిపరేషన్ జదివేటప్పుడు విన్నాను ఆ జాతర పేరు కూడా
అదే బా జరుగుతది లే ఇంగ అక్కడ కూడ
ఇంకా మా ఊర్లో గుడులు చెల్లు పొలాలు మైదానాలు చాన బాగుంటాయి
మీ సైడ్ ఏమన్నా జాతరలు జరుగుతాయా
జరుగుతాయండి మళ్ళన్న జాతర జరుగుతది. ఎళ్ళమ్మ జాతర, పెద్దమ్మ తల్లి జాతర చాలా బాగుంటది చా చాలా మంది జనాలు గుమిగూడతారు చాలా మంది పాత మిత్రులు కలుస్తుంటారు
మ్ ఎళ్తార మరి మీరు ఎప్పుడైనా అసలు లేకపోతే ఇంట్లోనే ఉంటార
నేను ఎల్తానండి మాది ఒక గ్యాంగ్ ఉంటది ఫోర్ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ ఉంటాం మేమందరం కలిసి కంపల్సరిగా తిరుగుతాం కలుస్తాం ఎంజాయ్ చేస్తాం ఉన్న రోజులే కదా అండి
అంతేలేండి ఎంతైనా మీకున్నంత స్వేచ్ఛ అమ్మాయిలకు ఉండదు కదా
సరేనండి నాకు కొంచెం పని ఉంది నిను తర్వాత చేస్తాను
సండే ఎం పని ఉంది
ఏం పని లేదండి నాకు కొంచెం ఎమోషన్స్ అయినాయి బాత్రూమ్ వెళ్ళాలి బాయ్ అండి
సరే అండి మరి ఉంటాను